హు
హలో హలో
హలో
నమస్తే అండి
నమస్తే
ఆ ఎలా ఉన్నారు
మేం బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నా అండి ఏం చేస్తున్నారండి
ఎం లేదు అండి ఊరికనే కూర్చొని ఉన్నాం మీరు ఏం చేస్తున్నారు
ఏదో నాయిస్ ఇస్తుంది కొంచెం చూసుకోండి
ఇప్పుడే వస్తుందా అండి
ఓకే ఇప్పుడు ఓకే అండి
ఓకే
లే ఇప్పుడు బ బాగుంది అ మీకు ఏ ఫెస్టివల్స్ అంటే ఇష్టం అం ఇ
నాకు హలో
ఆ అండి చెప్పండి
ఇండియన్ ఫెస్టివల్స్ ఏవైనా ఇష్టమేనండి అంటే అనేం లేదు
ఆ
నార్మలీ ఆ అన్ని ఫెస్టివల్స్ లైక్ చేస్తాం మరి మీకు స్పెషల్గా ఏమైనా ఇష్టముందా
ఆ నాకు సంక్రాంతి అంటే ఇష్టం అండి బాగా
ఎందుకు అలాగా అంటే ఏం చేస్తారు సంక్రాంతికి స్పెషల్గా మీరు
సంక్రాంతికి హాలిడేస్ దొరుకుతాయి అండి టెన్ డేస్
ఓ హాలీడేస్ దొరుకుతాయిని మీకు అంత ఇష్టం సంక్రాంతి
అలానీ కాదు ఆ భోగి మంటలు వేయడం కొత్త ధాన్యంతో వంట వండుకోవడం గాలిపటాలు ఎగరేయడం అదంతా ఇష్టం అండి
అవును సంక్రాంతికి అంటే చ పిల్లకి కూడా చాలా రోజుల హాలిడేస్ వస్తాయి కదా అందు చాలా మంది అంటే మూడు రోజులు జరుపు కొన్ని ఫెస్టివల్ అంటే చాలా అతిపెద్ద ఫస్ టువల్ కన్సిడర్ చేస్తాం కదా అందుకని చాలా మందికి సంక్రాంతి లైక్ చేస్తారు ఆ ఫస్ట్ రోజు భోగిపళ్ళు మళ్ళీ సంక్రాంతి చిన్న మీ సైడ్ కూడా చేస్తారా భోగి పళ్ళుపోయడం చిన్న పిల్లలకి
ఆ చేస్తారండి చిన్న పిల్లలకి భోగి పండ్లు ఆ భోగి రో భోగి రోజు మార్నింగ్ లే పొద్దున్నేరు లేచి రంగులు ముగ్గు పెడట్టామండి
ఓకే
దాని తర్వాత మన ఇంట్లో పాత వస్తువులు అన్నిీ తొలగించి ఆ ఒక మంటలాగా వేసి దాన్ని దాన్ని భోగి మంట అంటారు
ఓకే
అక్కడతో మన పాత జ్ఞాపకాలని తొలగిపోవాలి కొత్త జీవితం స్టార్ట్ అవ్వాలి అని దా ఆ చిహ్నం అని అం టా రండి దాని తర్వాత ఇంకా కొత్త ధాన్యం వచ్చింటాయి కదా దాంతో పొంగల్ అలా ఏమైన్నా స్వీట్ కని చేసుకొని తింటారు చిన్న పిల్లలకి చిన్న పిల్లలు ఉంటే మనకి భోగి పల్ దొరుకుతాయి కదండి
ఆ భోగిపళ్ళు చెరుకుగడలు
ఆ చెరుక్ గడ్దలు కా అనుప అనుప కాయలు ఆ పూర్లో కలిపి చిన్న పిల్లలకి పోస్తారండి అది ఎందుకు పోస్తారో తెలియదు మీకేమైనా తెలుసా అండి
పిల్లలు
హలో మీ వాయిస్ కట్ అవుతుంది హలో
అష్
మీ వాయిస్ కట్ అవుతుం తుందడి
కె మంచిదని చెప్పేసి హలో
హలో
ఇప్పుడు వినిపిస్తోందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది క్లియర్గా
నాకు కూడా ఎందుకు పోస్తారని క్లారిటీ తెలియదు కానీ అంటే చిన్నపిిల్లల పోస్తే మంచిది అని మాత్రం చెప్తారండి నాకు కూడా అంత మాత్రమే తెలుసు
ఆ ఆ మీకు ప్రత్యేకంగా ఇష్టమైన పండుగ ఏం లేదా అండి
ప్రత్యేకంగా అంటే దివాళి కొంచెం బాగా ఇష్టం అంటే సంక్రాంతి దివాళి దివళి కంటే అంటే అదే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా అంటే బాగుంటది కదా ఇళ్ల తడే ఇళ్లంతా అలంకరించి లక్ష్మీ పూజ జరుపు కోనియార్ రోజు స్పెషల్ గా నైట్ అంత ఇల్ంత అంత అలంకరించి అంటే ఆ అదొక అంటే పిల్లలతో గడపడం ఆ క్రాకర్స్ పెట్టడం అదక ఆనందం ం కదా సో అందుకని దివాళి అంటే బాగా ఇష్టం అన్నమాట స్పెషల్ గా స్వీట్స్ చేస్త ఉండంగాదా దివళీ తో
ఏమేమి స్వీట్ చేస్తారండి
దివాళీకి నార్మల్గా అంటే బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటాం అనమాట ఇంట్లో చేయడానికంటే స్వీట్స్ క్రాకర్స్ భాగా తెస్తా తమప్పుడు
ఆ
ఇంకా నార్మల్ గా ఇంట్లో బొబ్బట్లు ఆ పులిహోరా ఇవీ నార్మల్ ఫెస్టివల్స్ లాగానే అన్ని అన్ని చేస్తాం కాకపోతే స్వీట్స్ మాత్రం బయట నుంచి ఎక్కువగా తెస్తాం కదా
అవును ఆ
మా సైడ్ సంక్రాంతికి ఆ అంటే అ అవేమి నువ్వులు మళ్ళీ బెల్లము చెనిగ్గించలు కొబ్బరి ఎండు కొబ్బరి అవన్నీ కలిపి ఇంటింటికి కి మేము పంచుతాం అనమాట
అవునండి నేను కూడా కర్ణాటకలో చూసానండి అలా పంచడం
అక్కడ మా సైడు బాగా పంచుతారు అ పంచుతారునమాట అంటే మన బంధం ఎప్పుడు ఇలానే ఉండాలి తీపి అంటే నువ్వులు అంటే కొంచ చేదు కింద కన్వర్ట్ అంటే తీసుకుంటారు కదా అలా ఎప్పుడు అవి ఎలా కలిసి ఉంటే బాగుంటుందో అలా మ అనుబంధం కూడా బాగుండాలి అని చెప్పేసి ఎక్కువగా పంచుతారు అనమాట అలా మా సైడ్ బాగా పంచుతారు
నాక్ ఇస్ చల తీసుకున్నాను కానీ నాకు ఎందుకు ఇస్తున్నారో తినడానికి ఇస్తున్నారులే ప్రసాదం లాగ అనుకొని నా డీప్ దాన్ వెనక ఐదుందని తెలియదు
అంటే అదే ఆ అంతా ఇలానే కలిసి ఉండాలి ఇప్పుడు అంటే తని ఎల్లు బెల్ల అనేసి చెప్ తరనమాట ఎల్లు అంటే అవి ఆ నువ్వులు ఇంకా బెల్లం నా మనకి అ దాన్నం కలిపి ఇవ్వడ్ అలా పంచుతారనమాట మా సైడ్ సంక్రాంతి తా అది ఎక్కువ పంచుతారు అనమాట సంక్రాంతి రోజున అందరికి పని చేేసి వస్తాం
హుమ్ మేమేం పంచిమండి ఇంట్లో చేసుకుంటాం తింటాం
అంతేనా
అంతే అడి
ఓకే
ఇంకా మన ఇ సంక్రాంతి ఆ శివరాత్రి ఇలా ఉగాది ఇలా కాకుండా ఇంకా వేరే ఏమైనా మీ సైడ్ మాత్రమే చేసే స్పెషల్ ఫెస్టివల్స్ ఏమన్న ఉన్నాయ లైక్ జాతరలు అలా
అంటే మేము వనభోజనాలకి ఎళ్తామండి అంటే ఇప్పుడు రామనవమి అయిపోతుంది కదా అవును నవమి అయిపోయిన తర్వాత థర్టీన్ డేస్ తర్వాత మేము వనభోజనాలు అని వెళ్తాం అనమాట అంటే అందరం ఆ ఇప్పుడు ఊర్లో వాళ్ళందరు రం కలిసి బైక్ ఎల్లేసి అంద్
ఆ
అంటే ఇంట్లో ఉన్నా వస్తువు వులన్నీ తీసుకెళ్లి తీసుకెళ్ళిపోయి అక్కడే అంటే చెట్ల మధ్యన పచ్చని పొలాల్లో అక్కడే కూర్చొనేసి అక్కడే వంటకం అంతా చేసుకొని అక్కడ తిని అక్కడే ఆ రోజంతా మార్నింగ్ సెవెన్ అల ఎల్పో పోతే ఇంట్లో నుంచి బయటికి ఊరంతా బీగం వేసుకుని అందరం కు అందరం వెళ్ళిపోతాం అనమాట బయటికి వె పోయి అక్కడంతా బాగ ఆడుకొని వండుకొని తినేసి మళ్ళీ నైట్ వస్తాం అనమాట ఇంటికి అదే ఆలోచి అప్పుడు రాముడు వనవాసం వెల్యా కాదా దానికి అం అందుకు ఇది అంటే దాని ఆధారంగా ఇప్పుడు వెళ్తార అనమాట అది సమర్థ తిస్తు అలా వే చేస్తుంటారు అది బాగుంటది
మా సైడ్ లేదండి విన్నాను కానీ మా సైడ్ లేదండి ఏం లేదండి ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో జరిగింది
ఓకే ఇంకా పాలపం
అంతే అండి ఆ అది కూడా తెలియదండి
ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారా బాగా
ఆ బాగా చేసానండి
ఏమిని ఓకే ఎమ్ ఏమేం చేశారు ఏం ఏం ఎంజాయ్ చేశారు మేమైతే బాగా ఆడుకున్నాం మేమే బాగా వెళ్ళినప్పుడు అంటే ఊయ్యలా కట్టుకున్నాం ఉయ్యలా ఆడుకున్నాం
ఆ మేము ఉయ్యాల ఉగా టివి వేసుకుంటామండి హలో హలో
ఓకే అంటే మేము ఉగాదికి కూడా వేసుకుంటాం అంటే వనభోజల్లో కూడా అక్కడ చెట్లు కింద వేసుకుంటాం అనమాట
అ అంతే నే మీక్ నెక్స్ట్ రోజు వెళ్ళానండి నాన్ వెజ్ నాన్ వెజ్ రోజు వెళ్ళాను ముందు రోజు వెళ్ళలేదు హలో వినిపిస్తుందా నా వాయిసు హలో
ఓకే ఆ రోజు నార్మల్గా అయితే నాన్ వెజ్ చేయ ఏము మరసట్ ట్రోష్ చేస్తు
ఆ ఆ రోజు వెళ్ళానండి నేను విన్నాను ఇలా చేస్తారు అని ఇంకా మీ నుంచి ఇంకా కొంచెం తెలుసుకున్నాను ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
హలో
ఆ వినిపిస్తుందండి ఇలా జరుపు
కొంచెం స్లోగా వస్తుందండి వాయిస్ అంతే
అ ఇంకా మొహరం అని అది జరుపుకుంటారా మా సైడ్ లేదు కానీ మా పక్కూర్లలో ఉందండి మీకేమైనా ఉంద అలా
అవునండి మాస సైడ్ ఇంకా స్పెషల్ గా అంటే ఏం లేదండి మీ సైడ్ ఏమన్నా జరుపుకుంటారా స్పెషల్ గా
మా సైడు స్పెషల్ గా ఏం జరపుకోమండి ఇంకంతే
హౌ మచ్
మాములుగా నార్మల్ పండుగలు జరు
స్తారు ఇకైతే ముస్లిమ్స్ చేస్తారనమాట హిందువులు కూడా పూజ చేస్తారు
ఆ
ఓకే
ఇంక ఇలా నార్మల్ పండుగలు తప్ప మా సైడ్ ఏం లేదండి ఇక వినాయక చవితి బాగా జరుపుకుంటాము
మా ఊర్లో మొహరం బాగా జరుపుకుంటారండి ఆ రోజు స్పెషల్ అదే ఆ పూ అంటే చక్కెర తీసుకెళ్ళి దేవుడికి సమర్ప పించి
ఆ
ఓకే
ఆహ్ థ్యాంక్ యూ అండి మీ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను
మా సైడు కూడా అవే చెప్పుకుంటాండి చవితి ఆ రోజు ని మరిన్ను రోజు బాగుంటుంది మీ ఇక రోజు అంటే మేము వచ్చిన రోజు బాగా ఎంజాయ్ చేస్తారు
ఆ థ్యాంక్ యూ అండి మీ సైడ్ పండుగల గురించి ఇంకా తెలియని కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్